ఆ
గుడ్ మార్నింగ్ మేడం
ఆ గుడ్ మార్నింగ్ చెప్పాలి ఏం చేస్తున్నారు
ఏం చేస్తలేను మేడం ఇప్పుడే ఆ అన్నం తిన్నా అయిపోయింది అన్నమే
ఆ మరి ఇవాళ డే అంతా ఏం లేదు వర్క్ ఏం లేదా మీకు ఖాళీనేనా ఇక
ఆ ఈయాల ఇంకా మాకు అదే ఇయ్యాల ఖాలే అనుకోండి మీరు
ఖాళీయేనా ఎందుకు ఎటెళ్ళారా జాబ్‌కి అటు ఇటు
ఆ ఇయాలా జాబ్‌కి పోతలేను మేడం ఒట్టిగనే ఇట్లానే
అవునా కాలేజ్‌కు వెళ్ళరా
ఆ కాలేజ్‌కి వెళ్తాం మేడం ఒక ఇయాల చుట్టి తీసుకున్నా
అవునా
ఆ ఇయ్యాలయితే బాగా రెస్ట్ రెస్ట్ తీసుకుంటాని
అవునా
ఆ
ఉమ్మ్ ఇంకేంది మీ స్టడీ ఎట్లా ఉంది మరి బాగుందా మీ స్టడీ
ఆ బాగుంది మేడం
ఉమ్మ్ బాగా చదువుతారా మరి మీరు
ఆ మంచిగానే చదువుతా కొంచెం కొంచెం
ఆహ ఏ కాలేజ్ అవును మీది
నాది వివేకానంద మేడం
ప్రైవేటా
ఆ ప్రైవేటే
ఆ ఎంత తీసుకుంటారు ఫీజు మరి మీకు కాలేజ్‌లో
ఆ కాలేజ్‌లో ఒక ట్వంటీ థౌజండ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కు పోతే ఫార్టీ థౌజండ్ ఇం ఫార్టీ థౌజండ్ ఇమంటారు
అవునా
ఆ టూ ఇయర్స్ కట్టేసి ఆహా అట్లా రాదు కదా ఇది ప్రైవేట్ హాస్టల్ కదా ప్రైవేట్ కాలేజ్ కదా
అవునా మరి వెహికల్ వస్తాదా మీరు ఎట్లా ఎళ్తారు
ఆ వెహికల్ వస్తది ఇంటికి
వెహికల్ వస్తదా
ఆ వెహికల్ వస్తది మాకు తీసుకుపోతం మళ్ళీ ఆ ఆయనని దింపిపోతాడు
ఆహా
ఉమ్మ్
రోజు వస్తదా
ఆ డైలీ వస్తది ఇంకా వెహికల్ చార్జ్ వేరే
వెహికిల్ చార్జ్ ఎంత
వెహికల్ ఛార్జ్ వన్ ఇయర్‌కి ఉంటది వన్ ఇయర్‌కి సెవెన్ థౌసండ్ అనుకోండి మేడం
ఆహా
ఊ దానికి గల్పి టోటల్ ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి ఇట్లా బ్యాగు అవి అన్నీ పడితేనే ఫిఫ్టీ థౌసండ్ అయితంది
ఆహా మరి గవర్నమెంట్ లేకుండా నా మరి ప్రైవేట్ ల జయిన్ అయిండ్రు మీరు
గవర్నమెంట్ ల అంత ఉండేది మేడం ఏం ఉండది అంతగనం
అంతేనా
అంత ఆ అంత మంచిగా ఉండది కూడా
హా కొందరు బానే ఉంటుంది అని అంటున్నారు అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి వచ్చిండు కదా బాగానే ఉ టుంది క్లాసెస్ అని ఇట్లా ప్ర గవర్నమెంట్ స్కూల్స్ కూడా కొన్ని చాలనే చేసిల్లు ఇంగ్లీష్ మీడియం చెప్తానం ఉంటో మన ఫుడ్ గురించి టిఫిన్ గురి చి ఏదైనా అది ఇస్తా అని అంటున్నారు. అయితే మరి పాలిట్లు అలా కాలేదా అని అడుగుతున్నా.
ఒకసారి మొన్న ఒకసారి గవర్నమెంట్ పెట్టిగా టెస్ట్ టెస్ట్ కోసం పోయిన జాయినింగ్ కోసం టిగనే
ఆ
పోతే అది స్కూల్ కి ఆ కాలేజ్ కి డోర్లు కూడా లేవు
అయ్యో
ఇంకా బెంచేస్ మంచిగా లేవ్ మొత్తం మిరుగున్నాయి ఎట్లా అంటే అట్లా పడేసిల్లు
ఎందుకు అక్కడ టీచర్స్ స్టూడెంట్ లేరా
అంతగనం ఉండరు కొంచెం కొంచెం ఉంటరు మొత్తం బాగా గలిజోళ్ళు ఉంటరు అక్కడ.
ఆహా అంటే నార్మల్గా ఇగ అంత ప్చ్ ఏం లేని వాళ్ళు ఇగ అట్లా నార్మల్ గా ఉంటారు కావచ్చు.
ఆ ఆ అదే తాం ఇంకా క్లీన్ ఉండది వాష్రూమ్స్
అ ఆ ఎందుకు అక్కడ క్లీ క్లీన్ చేసేవారు లేరా మరి
ఎవ్వరులేరు నేను ఉం ఆ మేము కూడా చెప్పినాము ఇట్లా సార్కి సార్ ఇట్లా క్లీన్ చేయార అంటే మా కు ళ మేము పెట్టినాం అంతే ని క్లీన్ అవుతుంది అని చెప్పిండు సార్ ఉ అట్లని
అయ్యో ప్రైవేట్ అంటే చాలా డబ్బులు ఖర్చయితాయి ఇప్పుడు ప్రైవేట్ లో
లేకపోతే ఇట్ల ఐటిఐ కూడా అప్లై చేసిన
ఆహా అయితే వచ్చిందా మరి
ఐటీఎ ఇవాళ రిజల్ట్ ఉన్నది మేడం ఇవాళ ఏమవుతుందో తెలియదు
ఇవ్వాల ఉందా
ఆ ఇవాళ టువెల్వ్ కి ఉన్నది టువెల్ కి కనుక్కుంటా ఎట్లా ఉంటది ఇంకా అది వివేకానంద ఫీజు కూడా కట్టలే
ఆహా
ఆ అప్పడిదాకా వివేకానందాల పోయినాయంట్రని
ఇప్పుడు ఐతే ఆస్తే ఒకవేళ మరి ఏం చేసుడు
ఐటీఐ లా ఎలక్ట్రిక్ చేస్తాం మేడం
ఎలక్ట్రిషన్ ఆ
ఆ సిబివన్ సిబిట్ ఆ సిస్టమ్ ఉండది మొత్తం కరెంట్ తోనే పని ఉంటది
మీకు వస్తదా మరి కరెంట్ వర్క్
కొంచెం కొంచెం వస్తది అదే లోకో పైలట్ గా చేసిన
ఆ
ఆ ఇప్పుడు మొన్న ఒక ఎగ్జామ్ రాసోచ్చినా క్యాప్ వన్ అని ఎగ్జామ్ ఉంటాది ఒకటి
ఎక్కడా అది
అది ఆ మంచిగానే ఉంటది అది కూడా
అవునా
ఉమ్ ఆ క్యాబ్ వన్ అని ఒక ఎగ్జామ్ ఉంటది ఆ ఎగ్జామ్ రాస్తే ఆ వచ్చింది
ఏం పాస్ అయిన్రా
ఆ దాంట్లో ఆ పాస్ అయినా అది మూడు ఎగ్జామ్స్ ఉంటాయి
ఆ
క్యాబ్ వన్ ఉంటది క్యాప్ టూ ఉంటది క్యాప్ త్రీ ఉంటది
ఆ
ఆ మూడు ఎగ్జామ్ పాస్ అయితే మనకి ఇట్లా జాబ్ వచ్చేస్తది
అవునా
ఆ ఆ ఏంది మేడం
మూడు అయినియా మూడు అయినియా ఎగ్జామ్స్ అంటున్నా
ఆ అయినాయి మేడం ఆ ఒకటే అయింది ఒకటే ఒక్కటే అయింది ఎగ్జామ్ ఒకటే అయింది ఇంకా ఇంకా రెండు కావాలే
రెండు రెండుల రిజల్ట్ బాగా వచ్చింది అనుకోండి ఇక సక్సెస్ ఏ కదా లైఫ్
ఆ టెన్త్ రిజల్ట్ కొంచెం మంచిగానే వచ్చింది
ఆ అవును ఎంత వచ్చింది
ఆ త్రీ హండ్రెడ్ ఎబో
ఉమ్ బానే నచ్చింది
మా అ త్రీ
ఆ
చిల్ నచ్చిందంటే మంచిగా నచ్చింది ట్రై చేసిన ఆ ట్రై చేసిన
ఆ
ఆ ట్రై చేస్తే ఏ త్రీ ఫిఫ్టీ అనుకోండి
మరి మీ మమ్మీ వాళ్ళు ఏమంటుండ్రు ఏం చేయమంటుండ్రారు
మమ్మీ వాళ్ళు ఇంటర్ చదవమంటారుని నేను ఐటిఐ చేస్తాని నేను చూస్తాను
మరి ఒకే చెప్పిందరా వాళ్ళు
ఆ
మరి చెయ్యమని చెప్పిండ ఓకే చెప్పిండ్రా
ఆ ఓకే చెప్పిళ్ళు మా మామయ్య తోన మాట్లాడిడిచ్చిన
అవునా
ఆ మామాయతో మాట్లాడిపితే ఆ సరే ఆయనకి అదే మంచిగా ఉంటది ఇంకా రైల్వే జాబ్ వస్తుంది అట్లైట్లా కూడి ఎప్పే చేమ మా మమయ్యు
ఆ
అది మా మామయ్య ప్రీతం ఆ ఇంకా దాంట్లో బాగా ప్రాఫిట్ ఉన్నది ఐటీఐ లా ఎ ఇప్పుడు దా ఇప్పుడు ఎలక్ట్రిక్ చేసినాం దాని తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత మనకి జాబ్ వచ్చేస్తుంది చేతిల
ఆహ్
దాని సాలరీ బాగా ఉంటుంది మేడం
అవునా కానీ ఎలక్ట్రిక్ కదా చాలా జాగ్రత్తగా ఉండబడుతుంది
ఆ కొంచెం చూసి చూసి చెయ్యాలి
ఆ ఎందుకంటే కొంచెం కరెంట్ నతొ పని కదా భయం బాగుంటది వర్షాకాలంలో అయితే ఇంకా టూమచ్చగా ఉంటది
ఆ అదో రైట్ అది ఇంకా కరెంట్ లో కొంచెం చూసి చెయాలి
ఆ మొత్తం పని చేసి
మళ్ళీ ఎట్లా అంటే అట్లా చెత్తే
ఉ మొత్తం మైండ్ అంతా దానికె పైనా ఉండాలి అంటే అప్పుడు సెట్ అయితది మరి కరెంట్ అంటే చాలా డెంజర్ కదా
ఆ అదే మేడం అది కరెంట్ అంటే మళ్ళీ మరి దానికి ఇప్పుడు దీంతో ఇట్లా వేరే సైడ్ అయిపోయింది ఇప్పుడు వైరు వేరేకయి పోతే షార్ట్ అయితది
ఆ అయితది ఎట్లొస్తది అది అది ఏంటి అంటే ఇట్లా మంటలు లేస్తది కొంచెం కొరకు వచ్చిన
ఆ మనిషి అక్కడ్నె చనిపోతాడు స్పాట్ కొట్టి అది
అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి కరెంట్ తోనని వాటర్ తోని చాలా జాగ్రత్తగా ఉండాలి
ఆ అది కూడా రైటే
హ్మ్
ఆ ఇంకా ఇయలా షాప్ ఏళ్ళల మేడం
ఎవరెల్లరు మళ్ళీ షాపుకి
ఆ మేడం
ఇయ్యాల షాపుకి ఎవరెల్లరు అంటున్నా
అర్థం కాల మేడం
షాప్ కి షప్ కి కిరాణ షాప్ లో ఎవరు ఉన్నారు అన్నా
ఆ ఇవళ షాప్ కి నేనే ఉంటాను మేడం ఇప్పుడు పోతా ఉ ఏంది వెళ్ళినారా షాప్ కి, ఇప్పుడు పోత మేడం
మమ్మీ వాల్లు ఎట్టెలిండ్రూ అన్
మమ్మీని వాళ్ళు అటు పొయుళు్లు నవమ అది నవం బసికి పో ఇలు మా పాతింటికే పోయ
ఆహా
హ్మ్
మీరు వాలెందుకు అట్లెలిండ్రు
ఆ మేడం ్
ఆహా అట్టిగనే ఎల్లిడ్ర ఎమన్న పని మీద ఎల్లిండ్ర
అది ఒట్టిగానే పొయిండ్రు ఇట్లా దుకాణం సామానులు తేవలి కదా కొంచెం కొంచెం దుకాణంస ఆహా డాడీ పోతాడు నేను తీసుకురాను నేను షాప్ చూసుకుంటా
అవునా మరి గిరాకి వస్తాద మరి
గీరాకి వస్తది కొంచెం కొంచెం కొంచెం కొంచెం వెళ్తుది ఆ మేడం
ఉద్దెర ఇస్తారా
ఆ ఉద్దరే ఇస్తాం
మరి ఇస్తారా డబ్బులు మంచిగా ఉద్దెర తీసుకెళ్ళిన వాళ్ళు
కొంతమంది ఇస్తారు అడిగుతే అడిగుతే
ఆ
థాడి అడి అయి
ఇచ్చే వాళ్ళవే ఇయ్యాలి ఇయని వాళ్ళకి ఇయ్వద్దు.
ఆ ఆతే డైలీ అంతే అయితది
ఆ.
ఇంకొద్ద్ వాళ్ళు వీక్లీ వీక్లీ కడతారు మంత్లీ మంత్లీ కట్టరు వాళ్లు.
ఆ అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి.
ఆ అట్లాంటోలే ఇత్తనం మంత్లీ మంత్లీ కడితే మాకేం దొరుకుతది
దొరకదు ఇంకా ఇబ్బంది అవుతది అన్ని ఇంట్లకెళ్ళి పెట్టుకోవాలి మళ్ళీ వాళ్ళ టైం. ఇవ్వరు.
ఆ అదొకటున్నది కదా చాలా టైట్ అయితది అట్లా అని ఎక్కువ మంది ఒక ఇద్దరు ఇద్దరు ముగ్గురికి పెట్టుకున్నాము ఉద్దెర అల్లే అల్లే తీసుకుంటారు. అల్లే తీసుకుంటారో దాని తర్వాత మాకే మనకే ఎట్లైనా పైసలు ఇచ్చేస్తారు ఎట్లైనైయ అయితే బరాబర్ ఇచ్చేతరు
ఆ.
ఇంకా మేము బుక్ లో కూడా రాస్తాం
ఆ ఖాతా
ఆ ఖాత రాస్తాం
ఆ అదేకానీ మంచి గా డబ్ ఇచ్చే వాళ్ళకి భరోసా ఉన్న వాళ్ళకి ఇయ్యాలే. అందరికి ఇచ్చినాం అనుకో మళ్లీ లేని వాళ్ళు కూడా ఉంటారు కొందరు అంగ్ వాలు కూడా
ఆ ఆ అదే
ఇబ్బంది అయితది
మేడం.
అంటే కొందరు ఇయ్యకున్ ఈయని వాళ్ళు ఉంటారు కదా
ఆ ఇయ్యని వాళ్ళు కూడా ఉంటారు ఒకసారి అట్లనే సతాయిం ఇచిండు ఒకసారి బెదిరిచ్చిండు దాని తర్వాత మధ్యల ఒకసారి బెదిరి తే తలెత్తలు ఎగ ఇస్తాం ఇప్పుడుండేళ్లు డైలీ ఇస్తాం మాకి ఈ ఉండి ఇయ్యల్ళ ఇయ్యళ అని చెప్తండ్లు ఉమ్
లేకుంటే అసలు ఇయ్యర్ ఆటలు ఆడుకుంటారు. మాకు కూడా గాట్లనే అయింది షాప్ పెట్టినప్పుడు చాలా మంది చాలా సతాయించిండ్లు ఆ అట్లనే ఇగ మేము షాప్ ఇగ తి తీసేసినం ఇగ ఆ ఇదేం బాధరా అని ఇంట్లోకెలి డబ్బులు పెట్టి తీసుక్ కోవచ్చు సామాన్ ఈ మెటీరియల్ ఈ కేల్ ఆ ఇచ్చుడులేదు ఏం లేదు
ఆ స్ అదే మేడంమ్ అదే దిమాక్ ఖరాబ్ ఉంటది అళ్ళతోని తీసుకుంటారు తీసుక్ తినేదాకానే తీసుకుంటారు దాని తర్వాత ఏవో ఎంతో తీసుకునో నాకే తెలవదంటరు
ఉ తెలవదంటరు ఇంకా టైం కి అమౌంట్ ఇయ్యరు ఏం లేదు అంత దిమాక్ ఖరాబ్